హలో
హలో ఆ చెప్పు చెప్పు
చెప్పు రీసెంట్గా నేను ఒక మూవీ చూసాను కొరియన్ మూవీస్ లో అది ఏందో మూవి ట్వంటీ ఫోర్ హవర్స్ ఏమో అది అద అంత థ్రిల్లర్ ఉంటుంది తెలుసా ఆ మూవీ ఏమంటే ఉ ఫస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక ఆయ పని వాళ్ళిద్దరు పోలీసులు అనమాట ఆ ఆ పోలీసులు కాబట్టి ఒక అంటే ఒక హీరో వల్ల హీరో ఫ్రెండ్ చనిపోతాడు ఒకదా ఒక విలన్ వల్ల చనిపోయాక మళ్ళీ ఒక ఆయమ్మకు ఫోన్ చేసింది ఆయమ్మ వచ్చేసి ఫోన్ చేసి ఇట్లా చెప్తుంది మీ వల్ల మీ ఫ్రెండ్ చనిపోయారు కదా మేము టైం టైం ని రీసెర్ట్ చేస్తాము మీరు మళ్ళీ ఆ ఇయర్లోకి వెళ్ళచ్చు అని చేస్తే. ఆ వాడు ఒప్పుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్ని అప్పుడైనా కాపాడుకోవచ్చు అని ఆ టైం రీసెట్ చేసాక ఎనిమిది మంది పోతారు అనమాట టైం రీసెట్ కోసం అంటే అట్లా ముందు ఎవరి ఒకయమ్మకి ఆ అంటే ఇది రో ఇట్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది ఆ కాలిపోతాయి హీరోయిన్ అయమా ఆ కాళ్ళుపోతాయి అట్లా వాళ్ళు ఎనిమిది మంది ఉంటారు అట్లా టైం రీసెట్ కోసం వెళ్ళింటారు టైం రీసెట్ చేస్తానట్ ఒకరొకరొఒకరే చనిపోతారు రీసెట్ అయిన వాళ్ళంతా వీళ్ళంతా భయపడుతుంటారు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అని భయపడుతా ఉంటారు
అంటే వీళ్ళు ఎనిమిది మందిలో చనిపోతారు ఒక్కొక్కరు
ఆ ఎనిమిది మందిలే ఇంకా లాస్ట్ క ఎంత మంది ఒక్కొక్కరు ఒక్క రకరే చనిపోతారు ఫస్ట్ అయిపు చనిపోయింటాడు అది ఈ పది మందిలో అందరికి చెప్తారు ఎట్లా చనిపోయి అంట అంటే ఫస్ట్ మనం రీసెట్ టైన్ తర్వాత మనం బయటకి వచ్చాక కళ్ళు మనం నిద్రపోయి నిద్రపోతూ వస్తాంట మా అప్ప నిద్రపోయినప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తాంటాడు ఆ ఇయర్ లో కాబట్టి ఆయప్ప అట్లా యాక్సిడెంట్ అయి చనిపోతాడు వీళ్ళంతా భయపడతారు రీసెట్ చేసుకున్నాక ఎందుకు ఇట్లా అవుతుంది అని భయపడతారు భయపడ్డ తర్వాత ఈ హీరోయిన్ కి కాళ్లు ఎట్లా పోతాయంటే ఆ ఈ అమ్మ రోడ్లో నడుచుకొని కుక్కపిల్ల కోసం పోతా ఉంటే ఈ అమ్మను ఎవరో గుద్దేసి చనిపోకుండానే చంపేస్తారు మళ్ళీ కేసు అవుతుంది అనేసి
ఏన్న సౌత్ కొరియా చిన్న ఏదో దేశా అండి
ఆ సౌత్ కొరియా ఏమో తెలిదు అది కాని వాళ్ళు బాగుంటారు కదా అదంతా ఎవరు చేస్తారు అట్లా ఎందుకు చేస్తారు తెలుసు అదంతా హీరో ఫ్రెండ్ కో హీరో ఫ్రెండ్ కాపాడడానికి వచ్చేటడు చూడు చనిపోయిన ఫ్రెండుని వాడే అదంతా చేసేది ఎందుకంటే వాడు వానికి వాడు పోలీసు వానికి నెక్స్ట్ ఒక ప్రమోషన్ వస్తుంది కానీ ఆ రోజు నైట్ ఒక ఆయపన గుద్దేసాడు గుద్దేసిన తర్వాత వీడు పోలీసు కదా కేసు అవుతే వీన్కి మళ్ళీ ప్రమోషన్స్ రావని వాడు బతుకుండగానే రాయి తీసుకొని కొట్టి చంపసాడు వాడిని ఆ కేసు వాళ్ళు ఎవరికి తెలియకోకుండాని వీళ్ళు అట్లా మూసేస్తారు వాడికి అదొక ఆనందం వస్తుంది ఆ పిల్లోని చంపేసి ఆ కేసు అందరు వెతుకుతుంటే ఆ కేసు ని క్లోజ్ చేయడం అది అంటే వీటి వల్లే ఈ కేసు క్లోజ్ అయిందిని అందరికి ప్రమోషన్స్ వస్తాయి కదా అట్లా ఒక్కొక్కొక్కటిని ఒక్కొక్కటే చంపేస్తారు లాస్ట్ కి హీరో హీరోయిన్ మిగులుతారా వాళ్ళ అంటే ముందు జన్మలో కూడా హీరో హీరోయిన్ ని కాపాడుపోయి హీరో చనిపోతాడు ఈ జన్మ లో వచ్చేసి హీరోయిన్ ను హీరోయిన్ హీరోయిన్ ని కాపాడి చనిపోతుంది లా మళ్ళీ వాడు హీరోయిన్ కోసం రీసెర్చ్ చేస్తా వాళ్ళ ఫ్రెండ్ని చంపేస్ స్తాడు రిసెట్ అయ్యాక నీ వల్లే ఇంత మంది చనిపోయాము అనేసి
ఏం జూసినవ్ మూవి ది
ఇది ఎంఎక్స్ ప్లేయర్లా
వచ్చిందమ్ నెట్ మీరర్ ఓపన్ అయింద
నెట్ మీరర్ వచ్చింది కానీ నాకు మూవీ ఏ దొరక అట్లా కొరియన్వి కొన్ని చూద్దాం అనుకున్నా ఇంగ్లీష్ లో కూడా మూవీ చూద్దాం అనుకు
అందులో మళ్ళీ నీకు అమెజాన్ అని ఉంటా చూడు అమెజాన్ మూవీ బ్లాష్ట్ ఆ మూవీ బ్లాష్ట్ కాదు జెట్ మూవీస్ జి మూవీస్ జి ఫైవ్ మూవీస్ లోంటాయి కొన్ని కొన్ని ఓడిటి అని ఓడి మూవిస్ కొన్ని ఉంటాయి
ఏమొ లే మళ్ళీ నేను ఒక మూవీ ట్వంటిన్ సంచర గర్ల అని ఒకటి ఉంటుంది
హ
ఆమువి చాలా బాగుంటుంటలుసా వాడు హీరో ఎంత బాగుంటాడు అట్లే లవలీ అ అనే మూవీ చూడా ఫ్యాన్ అయిపోతావు కొరియన్ మూవీస్ కి ఎంత బాగుంటుందో ఆ మూవీ నాకు ఆ హీరో అంటే ఇష్టం అందుకే నేను ఆ హీరోని ఫాలో అవుతున్నా ఎంత బాగుంటుందో అసలు అది చూసే కొద్ది అబ్బాయి ఎంత బాగా చూసిన వాళ్ళు అక్కడ క్లైమేట్ కూల్గా ఉంటుంది కదా నాకు అది ఫీల్ వచ్చేసింది తెలుసా కూల్ గా ఉన్నట్టు ఆ మూవీ చూసి స్తా ఉంటే నిజం అంటే ఎంత మంచి ఫీల్ మూవీ చూస్తా ఉంటే నాకు ఎంత ఇష్టంతో చూసాను
అవునా
ఇప్పుడు సదాడ కాలేజ్ లో ఉన్నప్పుడు మళ్ళీ వాన్వే మూీ చూద్దామని వెతికితే ట్వంటన్ సెంచరీ గర్ల్ అని ఉంది అది చూద్దాం అంటే అది ఇంగ్లీష్ లో ఉంది ఇంగ్లీష్ అర్థం అవుతుంది కదా అని నేను డౌన్లోడ్ చేద్దాం అనుకున్నా చెసి చూస్తా తర్వాత గోబ్లిన్ అని ఒక మూవీ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుందంట అంటే వాడు హీరోయిన్ కోసం రెండు వందల రెండు వందల హీరోయిన్ ంటే వాడు రెండు వందల ఏండ్లు పెద్ద
హ
అ ఏజ్ లో ఆయమ్మ కోసం వాడు చచ్చిపోయి బతుకుతూనే ఉంటాడు
ఓ
కైమ్మను కాపాడి వాడు చనిపోతాడు హీరో భలే ఉ మరి ఇంటానం దే అది ఆ సినిమాలోదే.
మ్మ్
మ్మ్ నీకు ఏ హీరో ఇష్టం?
ప్రభాస్
నన్ను అడుగు
ఎన్ను నీకి
నాకు ఫస్ట్ రామ్ అంటే ఇష్టం తర్వాత ధనుష్ అంటే ఇష్టం ఇప్పుడైతే యష్ అంటే ఇష్టం.
అంటేనత క్రిష్షా
యష్ష్ యష్
షా
కే జీ యఫ్ హీరో
మ్మూ
కొరియాన్స్ లీ వచ్చేసి భియాన్ ఇష్టం.
నాకు యష్ ఎందుకు నాకు యష్ అంటే కూడా లైక్ చేస్తా. ఎందుకు లైక్ చేస్త అంటే అంటే కన్ కన్నడ సైడ్ మామూలుగా ఎందుకు లైక్ చేస్తా అంటే వాన్ని? వాళ్ళందరూ మామూలుగా వాడు రిపోర్టర్ నుంచి వొయినాడన్నమాట
హ్మ్ హు వాళ్ళ నాన్న బస్ డ్రైవర్ అంట.
బస్ అదేలే బస్ డ్రైవరో, ఆటో డ్రైవరో
వాడు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్ చ్చడంట చిన్నపుడే.
మ్మ్
అయినా వాళ్ళ వైఫ్ కూడా చాలా బాగుంటుంది.
అవునవును వ ఏం బ్రో
యష్ నీ ఇన్స్టాలో ఫాలో అవుతున్నా. వాడు అసలు రీల్సే పెట్టడు స్టోరీలే పెట్టడు యష్షు. యష్షు
అహ
నీ ధనుష్ కూడా ఫాలో అవుతాను ధనుష్ కూడా పెట్టడు. భియాన్ అయి తే రోజు పెడుతడు వాడన్నీ ఆడపిల్లలు ఫోజులే భియాన్ కొరియన్ లవ్లీ రన్నర్ హీరో
అ
మా ఇంటి పక్కన పొలలుంటై ఎంత బాగుంటాయో తెలుసా సన్ఫ్లవర్స్ సీడ్స్ అని చెప్పా చూడు.
ఆ
అవి పీకేశారు నేన వచ్చిన ఇంకా రెండు పూలు పెద్ద పూలు ఉండే మా అమ్మ నేన వచ్చిన తర్వాత అవి ఏంచి ఉప్పేసి ఇచ్చా తింటి కొన్ని రోజులు బాగా ఇప్పుడు కూడా ఇప్పుడు ఏంటో చేస్తాన్నారు
అ మీరేం మీకు పొలం లేదు కదా అసలు
వాళ్ళ ముందు ఇడ కాదు మా ఆమా ఊర్లో నుంచి కొంచెం దూరంలో ఉంది. అదంతా ముందయితే అది అట్లే ఉంటుంది మేమేం ఏ ఎవరు చూసుకుంటారా అంతే దూరం పోయి ముందైతే రాగులు అవ్ పెడతాంటిమీ అక్కడయితే జింకలు ఉన్నా మ్మళ అన్నీ వస్తాయి తెలుసా మాఊ మా ఇంటి దగ్గర కూడా అంతే నమ నేను పొద్దున్న లేస్తేనే ఎట్లా అరుస్తా ఉంటాయో నెమలీలు.
అ
నాకు మటన్ తినాలనిపిస్తాంది
తినలే కదా అప్పుడు నువ్వు
నేను అప్పుడు ఆ రోజు మనం ఆడ తినీటీం తిరు తిరుపతిలో
ఆ తిరుపతిలోనా ఎప్పుడు తిన్నాం
ఆ రోజు నా బర్త్డే పడుతున్నాం కదా మటన్ బిర్యానీ.
ఎ
మాచ్చిపోయావా
లేదు అట్లే మేము తిరుమల అంటా మని
తిరుపతిలో
అ
నేను సన్ స్క్రీన్ వాడాల అను కుంటాన్నా మొహం మీద కొంచెం మచ్చలున్నాయి
మచ్చలు అంటే సన్ స్క్రీన్ కవర్ చేస్తన్నాయా సన్ స్క్రీన్ ఎందుకు తెలుసా నికి
అదే అన్ని పోతాయంట కొంతమందికి వే ఆ అన్ని పోతాయి మనం అన్ని చెక్ చేసుకొని కొను కుండా పోతాయి
ఏమో ఏం చెక్ చేసుకోవాలిప
ఏ సన్ స్క్రీన్ దేనికి యూజ్ అవుతుంది దేనికికి పని కోస్ ంది అని కనుక్కొని బుక్ చేయాలి
ఏమన్నా ఫేస్ వాష్ ఆ
ఆహా నాకు ఫేస్ వాష్ లు వద్దు నాకు ఆ పాప్పాయ బా సెట్ అయిపోయిందింగ పాప్పాయిను వదల్ ను సన్ స్క్రీన్ కొన్న మనం క్రీమ్స్ వాడితే మన ఫేస్ నిజం అంటే గ్లో వస్తుందంట తెలుసా నేను అసలు క్రీమ్లే వాడాను ఇప్పటి నుంచి వాడతా నువ్వే వాడతావు నాకే నేనే వాడ్ను ఇక నేనెంత వేస్ట్ ఓ ఆ న నార్ మూస్కో సెట్ ఆఫ్ ల్ అంటా
ఐ క్రీమ్స్ కాదా ఫేస్ వాష్ అదిలోషన్
తోటేసుకోని క్రీమ్ పడంటి పే ఎందుకు్లో వచ్చు
ఏడు వందలు అర్థం చేసుకోవాలం అప్పుడే
హలో
ఆ సరే కట్జేయి టైమ్ అయింది చూడు